హలో
కావా చెప్ప
ఆ వినిపిస్తందరా
వినిపిస్తాను వినిపిస్తాను బా చెప్పినావా మా చెల్లికి మా చెల్లికి చెప్పిన్నవా
చేలి కాల్ ఆ చెప్పిన
బిట్టా ఇచ్చింద యా
ఆ చెప్పిన ఆమె డిలిట్ చేషిన ఆ ఏంద బియ్యం అడుగు అ బియ్యం కడుగుతు రిప్లై ఇవ్వాల ఇంకా
ఆ ఆ మేం పనిలో ఉందో చేస్తా అన్నది లే కాని ఇక ఏం పన్లో ఉందో
ఆ సరే చూసుకొని రిప్లై ఇవ్వని ఆ ఇప్పుడే రిప్లై ఇచ్చింది ఆనే ఆ నీతోడు మాట్లాడ్ నాకే ఇస్తా
సరే చెప్ చెప్పినా నేను కూడా ఆ మజ్యాయి వంటా ఇంకా చేలే అ ఉండాలి
ఆ ఏమ్ వంటా
ఇప్పుడే ఉండుతా ఇప్పుడు ఇగా అ
ఆహా
అరునది కొంచెం వుంది పోరా పంకాయ్
ఆ సరిపోతదా మరి
ఆ ఇప్పుడు కూర వండుతా ఎక్కువ ఎక్కువ వండుతా
ఉహుమ్ రేపు బాగార్ ఎస్తావా
ఆ రేపు ఈవనింగ్ ఉంటది
ఉహుమ్ మార్నింగ్ మార్నింగ్ సేమియా ఎస్తావా మరి
ప్రపోజ్ చూపిచినయి ఇప్పుడ మా ఆయన వచ్చి వెళ్ళిండు బయట వేరే డ్యూటీ ఉందని
ఆహా అంట టే నైట్ డ్యూటీ కూడా వెళ్తారా
నైట్ కాదు కాని ఇది ఎప్పుడో ఒకసారి బయట వాళ్ళకి అర్జెంట్ ఉంటే వీళ్ళు వేరే మళ్ళీ వెళ్తారు డ్యూటీకి వెళ్ళొ వచ్చినాకో మళ్ళీ వెళ్తారు
ఆహా అవునా
ఆ వాళ్ళకి ప్రాజెక్ట్ కొంచెం తొందర కావాలంటే వెళ్తాడు
మ్మ్ హ్మ్ మరి సేమియా చేస్తావా
ఆ వేయాలిగా సేమియ చేస్తే
ఆ సేమియా గుడికి వెళ్తారా
వెళ్ళాలి వచ్చి స్కూల్ది వెళ్ళి వాస్త
ఆహ మీ నలుగురు పోతర
ఆ నలుగురం వెళ్తాం ఏమో చెప్పలేం అ కూడా మళ్ళీ ఒకవేళ పొద్దున ఉంటే ఇక మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కటింగ్ ఉంటే నేనే ళ్ పిల్లల్ని అచ్చర్ుకొని స బున్న కొంచి
మ్మ్ హ్మ్ ఇంకా
సలు ఏమున్నాయి మా చెల్లి ఏమన్నది ఫోన్ చేయలేవా
మెసేజ్ చేసినా మీ మీ అక్కతోటి మాట్లాడతాను అంటే సరే అయిపోయినాక కాల్ చేయ అని చెప్పింది
ఆ అదే నేను కూడా ఇందాక చెప్పిన చెప్తే ఇక పని ఏం లేదట ఆమకు కూడా
రైస్ వటి ఆహై చట్ని కుక్కర్ కాని మా పిల్లలు బాగా అలరి చేస్తారు నేను బయటకి వచ్చినా మ్మ్ దవాయితే తీ
అవునవునును క్లాారిటీ ఉండాలి
అదే ఇది అయిపోయినాక తాళని కూడా బయట తీస్తారు క వాళ్ళెడ ఆడుకుంటారు నేను ఫోన్ మాట్లాడతా
బయట అట్టేనా మీది
ఆ కొంచెం గచ్చు కొంచెం మట్టి
మ్మ్ హ్మ్
ఈ చెట్టు కింద ఆడతారు
గుడ్లు ఉన్నాయా ఆడ
ఆ జామి చెట్టు ఉన్నది జామి చెట్టు కింద ఆడుకుంటారు
చీకటి ఉందిగా ఇప్పుడు
ఇంకా చీకటి వెలుతురే ఉంది
ఇప్పుడన్నా మెసేజ్ చేసింద వచ్చిందా అన్న
ఆ ఏంటిరా
ఆ వచ్చింది అన్న అంటున్న
ఆ మా ఫ్రెండ్ ఇప్పుడే డ్యూటీ అయిపోయిందట ఆమె ఇంటికి పోతన్నా అన్నది ఇప్పుడే ఇలాగే చ అంటే ఆమె వటుకపోయినా చదురుకుంటానా సిక్స్ థర్టీ వరకు అని ఆమె మా ఫ్రెండ్ గ నైట్ లెవెన్ అయినా మాట్లాడుతది లేపోతే పొద్దున్న అయినా మాట్లాడుతది అని ఇక మీ చెల్లికి వీలు కావద్దా చి ఆ అదే ఆ చిన్న బాబు ఆడుకున్నప్పుడే మాట్లాడాలి
ఆయన ఏం అట్లా అటు చేయడు మంచి తినే ఉంటాడు
మీ చెల్లి కూడా చేసిందా సన్మతి ప్రాజెక్ట్
ఆ చేసింది అప్పుడు చేసినా మా చెల్లి గీట్ల చే నంకనే వాళ్ళదే లాస్ట్ ఇగ బ్యాచ్
మీ ఓన్ సిస్టరా లేక పోతే పెద్దమ్మ చిన్నమ్మ వాలన
ఆహా ఓన్
ఓనే నా వాళ్ళా ఎక్కడ ప్రాపర్
హైదరాబద్ అంటే మా దగ్గరనే మొత్తం వాళ్ళ ఆయన వాళ్ళ అది కూడా మాదే సేమ్ ఊరే మా అందరిది లవ్ మ్యారేజ్ మా చెల్లిది
అవునా
అయ్యా వాళ్ళు ఇక్కడ ఆ పనిలో ఉంటారు
ఆ ఉప్పల్ తెలుసు నాకు మేము మొన్న వచ్చినం రీసెంట్ గా
హలో తరువాత
హ్మ్ ఉప్పల్లాది ఏంటిది ఇట్లా రోడ్డు దాటేటి అవి పెద్దదే ఉంటది అట్లా నాలుగు వైపులా
ఆ
అ మొన్ననే కొత్తగా తీసుకో రో
మొత్తం ఇట్లా ఫోర్ ఉంటేయి అటు రోడు పోయిట లాట రోడ్కు ఫుల్లు ఇట్లా వంతెన లెక్క బాగా పెద్దగుంటది. పల
అవు
మెట్రో టైపులుంటవి
అయిందా పని నీది
ఆ అయిందిగ కుక్కర్ల రైస్ పెట్టినా ఇగ అదే అయితది.
కురా
కూర పొద్దున వండిందే ఉంది. టమాటా ఉన్నది క్యారేట్ ఉంది.
పిల్లల స్నానాలైనయా
ఆ స్నానాలు మా బాబు కొక్కనికే పో న ఇప్పుడు పాపక్ మార్నింగే పోసిన డైలీ స్కూల్కు పోయి వచ్చినంక పోత్త గని ఇవాళ మార్నింగ్ పోసిన వాళ్ళు పిల్లలందర్నీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళని టెంపుల్కి తీస్కెళ్లిన్లు. స్కూల్ తర్పున మళ్ళ వాటికి వేరే ఫీజ్ ఏం లేదు గని అ ఇంకా
పడల
హలో మీ మీ పాప ఉన్నా లేరం ట్టే ఉంది ఆమెదయితే ఒక్క సౌండ్ వాయిస్ గుడా ఇనబడ్తలేదు. హలో
ఆ చెప్పు ఏం పైసలు
మీ పెద్ద పాప ఏం చేస్తాంది.
పడుకున్నార్ ఇద్దరు పడుకున్రు
ఆహా చిన్న పాప కావచ్చు.
అక్కాకి మామ్మా అక్కకి అక్క అక్క అక్క హలో అదే ఇ ఒ
హలో
హలో ఎట్తే